నాకే ఏం చేస్ చన్ ఆ
రాధికా నువ్వు ఏం చేస్తాన్నవ్ హలో
అ ఊర్కే ఉన్నాం ఆ హలో హలో విన్పిస్ స్తుంద హలో ఆ పేరు చెప్పుకూడదు ఆ
ఆ తిన్న
హ్మ్ టెంపుల్స్ కి వెళ్ళావా నువ్వు ఏమైనా టెంపుల్స్ నేను వెళ్ళాలి అనుకుంటావున్నా కద వెళ్ళినాం
ఆ నేను చేసి ఒంటి మిట్ట దగ్గరికి వెళ్ళింటి ఆ వెళ్ళినా ఒంటిమిట్ట ఉం తుంది మా కి దగ్గరగా కడపులో ఒంటిమిట్ట అంటి రామాలయం అక్కడ చానా బావుం అసలు ఆ మొత్తం అంటే ఓ ఓల్డ్ ఆర్కిటెక్చర్ అం ఆ అప్పుడు ఉంటుంది అది మొత్తం స్టోన్స్ తోనే కట్టి ఉంటారు స్టోన్స్ తోని కట్టి ఉంటారు అక్కడ ఇంకా నార్మల్గా పండగ వస్తుంది కదా శ్రీరామనవమి
ఆ
అప్పుడు అందు చాలా బా చేస్ సరక్కడ రీసెంట్
ఇట్లా రాములవారి కళ్యాణ చేసి ఇంక చాల మంది తినాలి
ఆ అసలు చాల పెద్ద గా ఉంటుంది గుడి అసలు బయ టీ స్పేస్ అందుకీ
అ
అదొచ్చేసి టి డి పి కింద ఆ
మొత్తం
ఆ సిరు ప్ర్రసాదం కూడాడా చనా బా పెడతారు క్కడ ఇంకా మరి వడి వచ్చేసి అది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మెయింటైన్ చేస్త స కాబట్టి చా మొత్తం నీ ఇట్గా ఉంటది
జరు ప్ర్రసాదం భోజన మొత్తం
ఆ మొత్తం పెడతారు అంటే గుళ్ళ ప్రసాదం పెడతారు మళ్ళీ అన్నం కూడా పెడతారు బయట ఆ ఇ కన్నం తిన్న తర్వాత అక్కడ మీ వచ్చి అంటే మార్నింగ్ వెళ్ళి ఒక టెన్ ఫార్టీ క్లైన్ ఉంటుంది అప్పటికి పెరుగన్న పొంగల్ పెట్ందా ఇంకా మళ్ళీ ఇ లెవెన్ థర్టీ క అట్లా మళ్ళీ పెరుగాన్న పులి హోరస్ చేసన్నారు
ఉ
బాగా తినిన్నాం అప్పుడు
ఆ
నువ్వు ఎ
అక్కడ అట్లేమున్ డవా లం మాకు దగ్గర్లో లేపాక్షి అ ఉంటు
ఔ అక్కడ బావుంటుందా
బావుంటుంది అక్కడ సేమ్ ఓల్డ్ ఆర్కిటెక్చరే అ ది రామ్ ఇంకా లేపాక్ష అంటే రామాయణంలో రాముడూ రావణాసురుణ్ ణి చంపడా వస్తా ఉన్నప్పుడూ రాముడి ద శి క్రింది ఆ పక్షి ఎత్తుకొని ఎలీపోతాంది అప్ అప్పుడు రావణాసురుడు కాపాడుదామని వెళ్ తా ఉంట్ వచేసేసి స్తాడు రావణాసురుడు. పులూ ఆ పక్షి అనేది పడిపో యి ఉంటది ఆ ఊర్లో చినారి లే పక్షి లే పక్షి అన్ అని అంటావుంటే అట్ల వచ్చింది దానికి అ
మనకి ఇదీ టెన్త్ క్లాస్ లో రామాయణంలో అం టే లాస్ట్ లెస్
అవును లాస్ట్ లెసన్ లో నిన్నదా వైనం పాదం కూడా ఉంటుందియా అక్కడ అయితే ఉంటుంది.
అవునా
చ్చే ఆ టెంపల్ని బ ఉంటుంది
ఆ వస్తా ఖచ్చితంగా.
ఇక్కడా, ఆ ఇంగ ఇక్కడ ప్రసాదం లాంటిది ఏమి పెట్టరు జరుగుతుంది ఆ జాతరప్పుడు.
ఆ
అ బయట ఇంగ తినాలంటే ఇంగ హోటల్స్ లో స్నాక్స్ అట్ల తినొచ్చు అంటే ఉమ్ పార్క్ మొత్తం అంత చార్ చాలా బాగుంటుంది కదా
ఆ అట్లుంటే మేలు మాకి ఆడు కూడా ఫ్రీగా పెడు తారూ. నార్మలి గా ఇంకా ఆ అం ఆ రూమ్స్ లా కాకోకుండా అంటే దానికి కొంచెం దూరంలో నార్మల్ రిసార్ట్స్ అట్లుంటాయి కానీ గుడిలోపు వెళ్లి నార్మల్గా వ వెయిటింగ్ హల్ గా కుచ్చోనికి అందుకే బాగా పెద్దగా ఉంటది గుడి కూడా లోపల చాలా పెద్దది అంటే ఇంకా ఇప్పుడు దగ్గ దగ్గర్లో ఉంది కదాజ
ఆ తిరుపతికి కూడ ఎల్లి ని ఫ్రెండ్స్ తో కలిసి అప్పుడు
హ్మ్
నువ్వు ఎల్లింటివా
తో వెళ్లినప్పుడు ఎల్లిన
అంటే బావునిండా ఆ
ఫ్రెండ్స్ తో
ఆ అన్ టి ఇంక మెట్లెక్కేసి ఏళ్ళము ఇంగం
హ టాయి కదా
ఆ అవును ఉంటాయి కానీ ఇంగా కూర్చొని అయి అట్ల నడుస్తా ఎల్లిన్నాము ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ పట్టినిన్టుంది తిథి ఇంకా
ఆ మేం మాకు కూడా అంతే టైం పట్టిం ది
ఆ ఇంకా సిక్స్ అయినింది అయి విని ఖచ్చితంగా ఇంకా మళ్ళీ లాకర్స్ లోకి వెళ్ళి మళ్ళీ బ్యాగ్ సేన్ పెట్టి రెడీ అయ్యేసి ఆ ఆడైతే చానా బాగుంటుంది
ఇంకా రెడీ అయ్యేసి
ఇప్పుడు ఆ ఇంకా రెడీ అయ్యేసి మళ్ళీ ఇంకా దర్శనానికి వెళ్ళిపోయింటిమి లడ్డూ ఇస్తారు అసలు ప్రీ లడ్డు పెద్దది కదా చాలా మేలు అసలు
అవును మొత్తం గీ ఫ్లేవరీ ఉన్ ఉంటుంది అప్పటికప్పుడు తిన్
ఆ అవును అసలు అంత పెద్ద లడ్డు ఎక్కడ ఏయూరు ఫ్రీగా ప్రతి ఒక్కరికి ఇస్
అస్సలు ఈయూరు ఆ రూహి రోజుకిిలా లక్షలలో తీస్తస్తారు ఫ్రీ లడ్
ఆ ప్రతి ఒక్కరికి అసలు
ఆది దొరకాలంటే అదృష్ట్యం ఉన్నాడ్
ఆ అవును అసలు మొత్తం గుడి మొత్తం ఇంకా నెయ్యి స్మెలే వస్తా ఉంటది
ఆ అలు లోపోలికి మొత్తం నేయి స్మెల్లె
అసలు ఇన్ కా మొత్తం అసలు మొం చాలా బాగుంటుంది ఆ
మ్మ్
మీరే ఎక్కడికి పోరా ఉగాదికి
ఆ అయ దగ్గర ఉన్న దేవాలయం నయాన్ కి ఇస్తాం
ఓ మేము అంతే ఊర్లో ఉండే గుడికి వెళ్తాము ఇంకా లేకపోతే కొంచెం దగ్గర్లో ఉండే గుళ్ళకి వెళ్తాము ఇంకా మేము మా దగ్గర్లో ఒకటి గుడి ఉన్
మీరు